హలో నమస్తే అండి ఎలా ఉన్నారు
అవునండి మీరు బాగున్నార
బాగున్నానండి భోజనం అయిపోయింద
ఆ అయిపోయింది అండి
తిన్నానండి ఏంటి స్పెషల్స్ మీ ఇంట్లో
మీ వాల్లు బంగలదుంప ఆవుకాయ పచ్చడి తురిమింది ఇవి అంటే మా ఊళ్ళ అప్పటికప్పుడు తురిమింది చేస్తా బాగుంటంది అది ఇప్పుడు ఆవకాయ పచ్చడి సీజన్ కూడ వచ్చింది కదా మీరు పెట్టారు ఆవకాయ పచ్చడి
ఇంకా లేదండి మేము ఈ రోహిణి కార్తేె అంటారు కద అది ఎలగానే పెడతాం అనమాట
ఆ కార్తి లోనే పెడతారు కదా
ఏమో మమ్మీ పెడతారు ఏ నాకు అవంత తెలియదు
రోహిణి కార్తి ఎల్లిపోతే అది ఇంకా కాయ పుచ్చిపోతది ప్లస్ ఇంకేం వచ్చంటే రె అయిపోతది మెత్తకు గట్టిగా ఉండదు కాయ అది ఇప్పటికే రవీంద్ కథ్ రాకముందుకే పెట్టేస్తున్నారు ఎందుకంటే కాయ ఎరుపుయిపోతుందిని చెట్టుగాని చెట్టుకుండగానే ఎరుపు అయిపోతున్నాయి వాతావరణం కదా అందులోనూ అంత మందులు పెట్టి
అదేనండి నాకు తెలీదు మరి మమ్మీ పెడత అన్నారు రేపు వెళ్ళినప్పుడు తె కాల్ పెట్టినో ఏమో ఇంకా అది కూడ తెలియదు నాకు మమ్మీ అక్క కలిపి పెడతారు
నేను మొన్న పెట్టేశాను నేనే పెట్టాను నా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను ఒక ఇరవై ఐదు కాయలు
ఓకే ముక్కలు వాళ్ళే కొట్టించార మీరు కొట్టార
లేదు అక్కడే కొట్టించుకొచ్చ మన దగ్గర కత్తి పెట్టి ఉండదు కదా
అవును అదైతే మంచిగా వస్తంది షేప్ కూడ
వాళ్ళయితే నేటి కడ్ చేసిస్తారు మళ్ళీ మన ఇంటికి వచ్చి చూసుకొని ని వాటిని అలా గాలకి ఎండ పెట్టి
అవును
అంటే నీడకి ఇంట్లోనే ఫ్యాన్ గాలికి అలా ఆరబెట్టేసి ఆరబెట్టి మీకొచ్చా పెట్టడము
మాకు రాదు మమ్మీయే పెట్టిస్తరు అంటే నేను పెట్టిన యూట్యూబ్ ఛానల్ లో చూసి పెట్ అనమాట ఎప్పుడు పెట్టాను ఎలా పెట్టానంటే అల్లం వెల్లులి పేస్ట్ ఉంటది కదా అది ముందు ఫ్రై తర్వాత ఉప్పు కారము ముక్కలు అన్నీ కొలతలు సరిగ్గ కొలుచుకొని ఒక కప్పు ముక్కలకి ఇంత అని కారం అని చెప్పేసి లెక్క తోటి కలుపుకున్నా అనమాట ఆ తర్వాత ఇంక వెల్లులిపాయలు ఆ ఇ ఆవ పిండుో ఏదో అంటారు కదా గుర్తులేదు నాకు ఆవపిండి మెంతులు కొన్ని ఇట్ల అన్నీ వేసుకొని ఆ ఆయిల్ లో ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాం కాదనీ అది ఎత్తి ఇందులో పోసి ఇంకా బాగా మిక్స్ చేసుకోవదు
లాస్ట్ టైమ్ నేనే పెట్టాను ఇంట్లో అది మూడు నెలలు కూడ అయిపోయింది అప్పుడే పచ్చడి అందరు తినేసారు బాగుంది బాగుంది అని చెప్పేసి అది ఎందుకం టే ఇప్పుడు తెలంగాణ స్టైల్ కాకుండా ఆంధ్ర స్టైల్ లో చేశాను అంటే తెలంగాణ స్టాన్ లో ఏందంటే నూనె వేడి చేస్తారు తాలింపు కి ఆంధ్రలో ఆంధ్ర్ లలో అలా ఉండవు ఓన్లీ డైరెక్ట్ పచ్చి నూనె పోసేస్తాం అయితే వాళ్ళ వాళ్ళ ఇలా ఎందుకు పోస్తారంటే కాయ మెత్త పడకుండా నిల్వ ఉండనీకి అన్నట్టుగా చేస్తారు మనం కూడా వేడి బోండ తలింపేస్తే ఊమ్ బాగా చల్లబడినాంకనే పోస్తాము. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటది. అయితే నేను ఎలా పెట్టానన్ టే ఇప్పుడు మనం కొలత ఒక నాలుగు కేజీలు మనం కొట్టిన తర్వాత ముక్కలు నాలుగ్ కేజీలు గానీ నాలుగు గిన్నెలు అలా ఫ్లాట్ గా అలా అయ్యాయి అనుకో దానికి ఒక గిన్నె కారం లేదు ఒక కేజీ కారం ఏదైనా ఒకటే కొలత వస్తది మనం తీసుకునే గిన్నె సైజుని బట్ అంటే ఆ గిన్నెతో నాలుగు అన్నట్టు అంటే ఆ గిన్నె వచ్చి కేజీ కాయని తూకం చేయాలి. అట్లా నాలుగు కేజీలకి ఒక కేజీ కారము ఒక కేజీ ఆవాల పొడి అసలు మాముూల ఒక కేజీ కంటే కొంచెం తగ్గిస్తే బావుండు గానీ ఇప్పుడున్న ఆవాలు ఏందంటే అంత గాట్లేవు ప్లస్ ఆవాలు కూడా మరీ చిన్నవి ఉండకూడదు మరీ పెద్దవి ఉండకూడదు. మీడియం ఉండాలి ఎర్రగుండాలే. మరి నల్లగుంటే ఏమైతదంటే చట్నీ నల్లగ అయితది.
అవును
కొని వీటిని మంచిగా ఎండలో ఎండ పెట్టుకొని దాన్ని పొడి చేసుకొని అది ఒక కేజీ తర్వాత ఉప్పు ఇంకో పౌకేజీ దొడ్డుప్పుని తీసుకొని దాన్ని ఎండ పెట్టి దాన్ని గూడా పొడి చేసుకోవాలి సన్నుప్పు వాడకూడదు.
ఓకే
ఆ దొడ్డుప్పే మనకి ఎన్ని తినగలితే అన్నీ కొన్ని మెంతులు మనకు ఇంగ సుగంధ సువాసన ఉంటే జీలకర్ర మెంతులు రెండు కలిపి మిక్సికి వేస్కోని కొంచెం పొడి ఒక వంద గ్రాములు వేస్కోని కొంచెం పసుపు తీసుకోవాలి పస్ట్ ఏం చేయాలంటే కొంచెం నూనె తీసుకోని ఆ నూనెకు మామిడికాయ లెన్నున్నాయో అన్ దులో పోసుకొని వాటిని మొత్తం కలపాలి.
ఓకే
కల్పేషి పక్కనే పెట్టిన తర్వాత ఇంకో బౌల్ లో ఈ చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా కారము ఆవల పొడి ఇవన్నీ ఒక దాంట్లో బాగా మిక్స్ చేయాలి బాగా కలిసి పోయేటట్టు మిక్స్ చేసుకొని అవి ఇందులో పోసుకోవాలి ఆ పొడి మొత్తం ఈ మామిడికాయలున్న దాంట్లో పోస్కోవాలి. పోస్కోని తర్వా త ఇంకొంచెం ఇప్పుడు దీనికి రెండు కేజీలు రెండున్నర కేజీలు నూనె పడుతుంది పచ్చి నూనె పష్టూ కొంచెం పౌకేజీ అంత పోస్కోని మామిడికాయలకి మొత్తం పట్టాలి ఆ నూనె పట్టేసి అలా పక్కన పెట్టిన తర్వాత ఈ మొ పొడులు మొత్తం అందులో ఏస్కోని మళ్ళీ ఇంకొక్క ముప్పావు కేజీ వంతు వరకు ఉంటది గదా నూనె ఆ నూనె తీసుకొని అందులో పసుపు అనుకున్నాం గదా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చూస్కో ఆ అందులో పోస్కోని నూనెలో కలపాలే పొడ్లో కలిపిన దాని కంటే నూనెలో కలిపి బాగా కలుస్తుంది అలా కలుపుకొని దాన్ని పోసి బాగా కల్పి ఇలా పోసి కలిపిన తర్వాత అప్పుడు మీరు చూసుకొని నూనె సరిపోసుకొని అప్పుడు నూనె యాడ్ చేసుని కలుపుకొని అలా పక్కనికి మంచి నీటి కలిగేసి పావుకం అ ఎందులనా తప్పాలో మార్తమ్మాన్ లోకో మార్చుకొని దాన్ని అలా నిల్వ చేసుకోవాలి మూడు రోజుల తర్వాత ఒకసారి మళ్ళీ కింద నుంచి మీరు కలుపుకొని అప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా ఎందుకంటే మొదట ఉప్పు ఎక్కువనే అనిపిస్తా తర్వాత ఏంటంటే పక్కా ఉక్కనేది ఉప్పును ఆ కొంచం ఉంటది ఆ గుంజుకోడం వల్ల ఏమైతాది అంటే తగ్గిపోతుంది తక్కువ ఉన్నవాళ్ళు కావచ్చు ఉప్పేసుకోవచ్చు తక్కువ అయితే ప్రాబ్లమ్ లే ఎక్కువ అయి
ప్రాబ్లం అవును
స
హు త్రీ డేస్ తర్వాత తిరగ తిప్పి అప్పుడు చెక్ చేసుకుంటే
ఆ అయిపోతది అంతే ఈజీ పెద్ద ప్రాసెసింగ్ కాదు కాపోతే కొందరు ఏంటంటే నాకి ఇది బాగుండదు నా చేత్తో సరిగా రాదు అంటారు ఎందుకంటారంటే ఎక్కడో లోపం చెయ్యి కడుకున్నప్పుడు తుడుచుకోకుండా ఎక్కడ పెట్టిండవు చేతి ఉండకూడదు ముొక్క తడి ఉండకూడదు చేసే ఉప్పు తడి ఉండకూడదు ఏది పచ్చిగా ఉండకూడదు
అవును పోయిన సారి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్ తటి మామిడికాయ పచ్చడి అదే ఫస్ట్ టైం పెట్టానండి ఏదో ఛానల్ లో చూసి పెట్టాననమాట జస్ట్ కేజి పెట్ ట్టాను అంతే ఇంకెక్కువ పెట్టింటే ఎంత బాగుండేదో అని అనిపించింది తప్పు చేశానే వన్ మంత్ కూడా రాలేదు ట్వంటీ డేస్ ఏమో
కొంచెం చేసుకున్నప్పుడే బాగా వస్తది ఎక్కువ ఎక్కువ చేసుకున్నప్పుడు బాగా రాదు ఇప్పుడు
నాకు అదే అనిపించింది తెలుసా ఇప్పుడు ఎండకాలం స్టార్ట్ అయ్యి పచ్చి మామిడికాయలు స్టార్ట్ స్టార్ట్ అయినప్పుడల్లా ఏం చేయాలంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు పెట్టుకోవడం అదే బెస్ట్ ఏమో లాస్ట్ లో కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి అలా అనిపించింది ఇంకా నాకు కూడా
అ ఇప్పుడు ఏంటంటే అమ్మా ఇప్పుడు పచ్చడి ఎక్కువ చేసినా కూడా చబ
మీ వాయిస్ కట్ అవుతుందండి మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెట్వర్క్ ఉన్న దగ్గరకి రండి
ఆ ఉందండి ఉందండి
ఉ ఓకే అ ఇప్పుడు బాగా అనిపిస్తుంది అయితే మీరు బాగా చేస్తారు పచ్చడి అర్థం అయిపోయింది మీ మాటల్లో
ఆ లాస్ట్ టైమ్ మా చెల్లెలు చెప్తుండే ఈ ప్రాసెస్ శ్వేత
హు
ఈ సారి ఆమె పెళ్లి అయిపోయి వెళ్ళిపోయింది కదా ప్రాసెస్ ఏంటని మళ్ళ యూటూబ్ వీడియో పంపించింది చూశాను ఇంకా గుర్తుండిపోయింది ఓకే ఈజీ కద దీనికి పెద్ద టాస్క్ ఏం లేదు అంత హైరాణ పడేదంత ఏం లేదు ఇందులో అంత గొప్పగా ఏం లేదు
ఎందరు అదే చేపల్ కూర అంతే అంటారు ఇది అంతే అంటారు చేపల్ కూరి అంత డెడ్ ఈజీ ఏది ఉండదు అనిపిస్తుంది నాకైతే
ఏమో నేను తినను చాపలు కూర తినను నాకకెందుకో వాటిది స్మెల్ పడదు ఆ అందులోనూ ఆ ముళ్ళు తీసుకు కుని తినడం టైం ఎక్కువ పడతది అది తీసుకొని తినడం చూసి చూసి తీసుకొనాలి అదేదో కొరమీను లేదంటారు అందులో ముళ్ళ ఉండదంట అది ఏదైనా ఫ్రై పీస్ తింటా అది అది కూడా ఇంట్లో నేను చేసుకుంటా తందూరి లాగా చికెన్ తందూరి పీస్ తందురీ లాగా చేసుకుంటా ముళ్ళు లేన్ చేప ఐతే దాన్ని మాత్రమే ట్రై చేస్త
అవును మా వారు కూడా అట్లే తెస్తారు తక్కువ ఉంటాయి ముళ్ళులు ఎప్పుడో కాని ఊరు వెళ్ళినప్పుడు చెరువు చేపలని మా మావయ్య గారు తెచ్చారు అందులో ఫ్లష్ కం టే ముళ్ళులే ఎక్కువ ఉన్నాయి మేము ముళ్ళుల కోసమే చెప్పలు కొనుక్కున్నట్టున్నా అనిపించింది ఆ రోజైతే
అంటే మరి ముల్లేక్కువన్న చేపల కూడా కొంచెం రుచి ఎక్కువ ఉంటుందంట
పులుసులో రుచి ఉంది గానీ ఆ ముక్కలు అంతే అనిపిలేదు మొన్న మాత్రం మా అత్తయ్య వచ్చినప్పుడు ఇక్కడ మా హస్బెండ్ ఇక్కడ ఉండరండి బయట ఉంటారు అప్పుడప్పుడు వస్తారనమాట సో అప్పుడు ఏం చేస నాకు ఇట్లా తినాలనిపిస్తుంది ని మా అత్తయ్య కూడా అన్నారు నేను కూడా అడిగా తిందామా అత్తయ్య తెచ్చుకుందామా అయితే అని అంటే సరే అంటే పోయి తెచ్చా నాకసలు ఆ నాలెడ్జ్ ఉండదు ఫిష్ లో ఎట్లాంటితేవాలి ఏంది అని అక్కడ పోగానే మా పూలు అమ్మేటాయనే చేపలు అమ్ముతున్నాడు షాక్ అయినా మనకి తెలిసినోళ్లే కదా మంచిది ఇస్తారులేనే ఇట్లా ముల్లు తక్కువ ఉండేది టేస్ట్ ఉండేది ఏమంటే ఏదో ఏపించినారు ఎక్సలెంట్ కుదిరింది ఆ రోజైతే టేస్ట్ అయితే మా అత్తయ్య వంద సార్లు అన్నది మా హస్బెండ్ నా తర్వాత వచ్చారనమాట వచ్చాక అన్నారు మొన్న ప్రసన్న తెచ్చినవి బలే ఉన్నాయి అసలు ఎక్కడ తెచ్చిందో చాలా టేస్టీగా ఉంది ఫిష్ చేపా నని ఆ రోజు బలే కుదిరింది కూర మాఅత్తయ్య మా అమ్మ బాగా చేస్తారు ఆహా
మా పెద్దక్క వాళ్ళ ఊర్లో జేషన్ చేపలు తీసుకుని వచ్చారు మా బావ గారు వాటిని ముక్కలు చేస్తే ఓన్లీ వాళ్ళు కొన్ని ఏమో ఎక్కువ తెచ్చారులే ఒక ఐదు ఆరు కేజీల వరకు తెచ్చిరు ఊర్లోనే కదా పట్టు కొచ్చారు మొత్తం అవ్ ఇవే కొరమీన్లు అంటారు కదా అందులో పెద్ద పెద్ద పీసెస్ ఏవైతున్నా అవి ఫ్రై కోసం పక్కన పెట్టి చిన్న చిన్నవి మొత్తం కూర వండారు
కోర్లిసు అవునా
అయి చేసేసి వీటిని పెరుగు నిమ్మకాయ గుడ్డులో తెల్లది మాత్రమే వేసి ఉప్పు కారం మసాలాలు తట్టిచ్చేసి అలా కాసేపు నానబెట్టేసి అలా గంటసేపు వదిలేసిన తర్వాత ఒక చిన్న పెనం ఉంటది కదా మాముూలుగా కడాయి ఫ్లాట్ గుండేది అది ఆ ఫ్లాట్ గుండేది అందులో ఒక ఎట్లా అంటే బేస్ లెవెల్ వరకే నూనె ఉండేలాగా మరి చేప మునిగేటట్టు కాకుండా అలా తీసుకొని చేప మనం అలా ఈ చేప కనుక చాలా తొందరగా ఉడికిపోతుంది పెద్ద టెన్షన్ ఏమి ఉండదు ఉంటది కనుక చాలా ఏ తొందరగా ఉడికిపోతుంది అలా ఒక పక్కన కాల్చుకొని మల్ల రెండో పక్కన కాల్చుకొని కొని దాన్ని తీసి పక్కన పెట్టు అలా కాల్సుకొని వాటికి స్టీమ్ చేయ్యాలి స్టీమ్ చేస్తే చాలా బాగా వస్తుంది స్టీమ్ చేసిన దానికంటే చేయని దానికంటే చేసినంది చాలా బాగుంటది స్టీమ్ అంటే ఏం లేదు ఇప్పుడు ఇగ అంతా జస్ట్ ఒక గిన్నెలో పెట్టుకుంటాం కదా మధ్యలో ఒక చిన్న గ్లాస్ పెట్టేసి అందులో ని బొగ్గుని నిప్పులాగా చేసి అందులో పెట్టేసి ఉంటే ను ఉంటేనే బట్ వేయండి లేదంటే నూనె వేసినా సరిపోతుంది వంట నూనె వేసేసి మూత పెట్టేయ్యాలి బరువు మూతపెట్టి బరువు పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత తీసి తింటే భలే ఉంటది అసలు మాముూలు చికెన్ కూడా చి చికెన్ కూడా అలా చేయొచ్చు చికెన్ కూడా బోన్లెస్ తీసుకొని అలా చేయచ్చు నేను ఎక్కువ అలాగే తింటాను ఈ పకోడిని ఎందుకంటే ఆయిల్ అంత తీసుకోదు అది ఓన్లీ నూనెలో కాల్తాది కానీ నూనె గుంచుకోదు
హ్మ్ హు అదే తక్కువ ఆయిల్ వేస్తాం కదా
అంటది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు
మా పాపాకైతే మెత్తగా ఉండాలి ఇట్లా గట్టిగా ఇరు పళ్ళల్లో ఇరుక్కున్నా ఆమెకు ప్చ్ సాగ తీసినట్టు నమిలిన అసల్
అయితే అవి అంటే తందూరు అంటే కొంచెం ఇట్లనే ఉంట ఉంటది కదా ఇప్పుడు మనం ఈ అరేబియన్ రెస్టారెంట్ లో పెడతారు కదా అదేదో మండి భోజనం అది అది కూడా అలాంటి చికెన్ కదా తందూరి చికెన్ అంటా
మేము మండికయితే ఎప్పుడు పోలేదండి ఏందో అసలు ఆలోచన కూడా రాలే పోవాలని చూడాలి ఆ
ఫ్యామిలీతో వెళ్ళండి సారు మీరు పిల్లలు వెళ్ళండి బాగుంటది ఈవినింగ్ టైమ్ లో మీ నైట్ టైమ్ లో బాగుంటుంది ఎందుకంటే అంటే వాళ్ళ కింద ఉంటది భోజనాలు చౌకి పట్టలు పెట్టేసి ఉంటది ఒకటే కంచంలో పెడతారు అనమాట పెద్ద కంచంలో లేదు మనకు అట్ల వద్దు ఎవరి వారకి వేరే వేరు వేరుగా కావాలని కూడా ఇస్తారు లేదంటే పెద్ద కంచం పెట్టి పెట్టేసి ఒక మొత్తం పీస్ పీస్ పెట్టేసి డివైడ్ చేసుకొని మనమే పెట్టుకొని తినొచ్చు అనమాట వెళ్ళిపోతుది ఆ చూడనికి అట్లా అనిపిస్తుంది గాని ఈజీగా వెళ్ళిపోతుంది రుచి కూడా బాగుంటది
హ్మ్ హు మేము ఈ బార్బెక్యునేషన్ అనేది ఇది రెండూ పోలేదు అంటే అంత ఫుడ్ ప్రియులం కాదు